హాయ్ అండి
ఏం చేస్తార అండి
ఏం చేయట్లేదండి ఊరికనే ఉన్నాము మీరేం చేస్తున్నారు.
ఊరికనే ఉన్నామండి
ఊహు టీ అలవాటులేదండి మీరు తాగారా.
లేదండి ఇంకా తాగలే ఎవ్వరు లేరండి ఒక్కదాన్నే ఉన్నా అందుకే తాగలే.
అవునాండి అండి
ఆ ఏం చేస్తున్న్ అండి మీ బాబు
అంటే ఇప్పుడే పాల్ బోసి ఇచ్చానండి
ఆ అవునా అండి ఆ అంటే. ఈవినింగ్ ఏం స్నాక్స్ ఏం తినడా అండి.
అంటే ఇప్పుడు పడుకొని లేచాడు గదా కంపల్సరీగా పాలు అడుగుతడు అన్మాట.
అవునా అండి ఆ అంటే డబ్బా పాలా అండి.
అహా లేదండి గేదె పాలు.
ఆహా గ్లాస్ లో తాగుతడా లే
ఆహా లేదు ఆ డబ్బాలోనే తాగుతడు కప్పులో పోషిస్తే తాగు అంటే. తాగట్లేడు నాకు డబ్బానే కావాలంటున్నాడు.
ఓకే అండి
ఆ బంజేయట్లేడు ఇంకా డబ్బా.
అంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అండి.
ఊ ఇప్పుడు ఆగస్ట్ వస్తే త్రీ కంప్లీట్ అయితయిండి.
త్రీ కంప్లీట్ అయితయా
ఊ అయితయి అండి
సేమ్ అండి మా బాబు గూడా అస్సలే డబ్బా బంద్ చేద్దాంమంటే అస్సలు బంద్ చేయనియడు.
అవునా అండి మొన్న ఒక రోజూ. చూద్దాం ఏం చేస్తాడో లే కప్పులా అనీ కప్పులనే బోసి పెడితే. కొన్ని తాగి ఇంగ పక్కకి పెట్టి అసలు పాలే తాగలేదు.
అవునా అండి
ఊ ఇంగ సో మరి
నేం నేను గూడా ఒక వా ఒకా టూ మంత్స్ బ్యాక్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వన్ మంతు. సమ్మర్ సమ్మర్ లో సమ్మర్ లో అంటే సమ్మర్ లో గాదు జనవరిలోనో ఫిబ్రవరిలోనొ ఎళ్ళినా.
ఓకే
అహ ఇక్కడ ఉంటే ఇలా అలా అలా నానమ్మ వాళ్ళ డాడీ వాళ్ళు ఉంటారు కాబట్టికి గారాబం కదా కొంచం ఆ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా కానుంచి ఫుడ్ బాగా తీసుకోవడము వాడు పాలు తగ్గించిండు ఇక్కడ
కే
బాగా పాలు తాగడం
ఉహు
అక్కడేమో నేను తప్ప ఎవ్వరు దగ్గరకి రానియరు భయం ఇంగ నీ ఇష్టం ఇంగ ఎట్లుంటదంటే మీ మమ్మీ ఇష్టం నీ ఇష్టం రా అనని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అనేస్తారు తిండి విషయంలో మాకు సంబంధం లేదయ్యా వేరే విషయంలో అయితే మేము నీకు సపోర్ట్ ఉంటంగానీ
హ హ హా ఆహ
తిండి విషయంలో అసలు మీ మమ్మీ మీ మమ్మీ చెప్పిన మాట వినేసుకో మాకు సంబంధం లేదని వెళ్లేసి వే పోతారు వాళ్ళు బయటకి వెళ్ళిపోతారు ఇంట్లో వదిలేసీ మమ్మల్ని నువ్వు తిను నీ ఇష్టం మీ మమ్మీ ఇష్టం ఇగ అయి త అట్లా గ్లాస్ తోటి అలవాటు చేపించినప్పుడు
అవునా మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ మర్చిపోయిండో ఏమో ఇగ
మర్చిపోయిండు ఇంగ వాళ్ళ నాయినమ్మా ఇంగ ఊక పోయి పోయి పోయి పోయి అని వాళ్ళ నాయినమ్మా వల్ల అలవాటు అయిపోయిది మళ్ళీ
అదే అదే మా అబ్బాయి కూడా ఉ సేమ్ అట్లనే మధ్యలో ఒకసారి మేము తిరుపతి వెళ్లే ముందు కొంచెం కప్పులని అలవాటు చేసా అనమాట అట్లా చిన్న గ్లాసుల పోసి కొన్ని కొన్ని పోసి తే తాగేవాడు
ఆ
మధ్యలో అనుకోకుండా పాలే బంద్ చేసిండు పాలు చూస్తేనే తాగ పోయేవాడు అన్నమాట ఆ అత్తమా వాళ్ళు ఉండి దిష్టికి ఏమన్నా తగిలిందేమో తీయు దిష్టి తీసినట్లే తాగు తాగుతాడేమో చూడు అని అన్నది
ఓకే ఓకే
సరే అని పాలతోనే దిష్టి తీసి చేస్తే పాలు తాగడం అలవాటు చేసు తున్నాడు ఎట్లా బాటిల్ అయితేనే తాగుతా కప్పు అయితే తాగను అని
ఓకే ఓకే
సో మళ్ళీ అప్పటి నుంచి బాటిలే అలవాటు అయింది కప్పు లో గ్లాస్ బోస్తే
అవు అవునాండి నేనైతే అయితే చాలా వరకు మానిపించినండి దా మినిమం అయితే వన్ మంత్ తాగలేదండి అసలు ఎట్లా అలవాటయిపోయిండు మళ్ళీ ఇక్కడికి వచ్చినాం కానీ ఇప్పుడు బద్ చేద్దామంటే అస్సలు అలవాటే
ఆ పోదండి బాగా ఇప్పుడు నేను కూడా అట్లా ట్రై చేస్త అంటే మా మమ్మీ గాని మా అత్తమ్మ గాని ఎందుకు ఇప్పుడు అయినా అట్లా తాగాల్సింది ఏం అవసరం ఉంది అట్లా తాగితేనే ఇంకా కింద పోసుకుంటారు బాటిల్ అయితే నీ ఇగ తాగి అక్కడ పెట్టేస్తడు అని ఇగ వాళ్ళు
మా అత్తయ్య అట్లా అన్నదండి ఎట్లా అంటే ఆ వాడికి ఫీవర్ వస్తే ఎట్లా అప్పుడు ఏం తాగుతాడు ఏం తిన్నడు కదా ఏం తాగాడు కదా కనీసం పాలన్న కొంచెం బలం ఉంటాయి కదా వాడికి వద్దు అంటది వాడి కోసం ఆలోచిస్త
మా మమ్మీ అట్లా అంటారు వాడు తిండే తిన్నారు కదా ఆ పాలన్న తాగుతాడు అవి కూడా ఎందుకు దూరం చేస్తావు అని
ఆ అదే సేమ్ మా అత్తయ్య మీకేమో మీ మమ్మీ నాకేమో మా అత్తయ్య
ఆ అదే అంటున్నా ఎట్లో అట్లా తాగుతున్నాడు కదా తాగనియీ ఎందుకు అట్లా చేస్తవ్ ఉమ్ అనేసి అంటున్నారు అనమాట
అవును
ఉమ్ ఫుడ్ మంచిగనె తింటాడండి అన్ని తింటాడు
ఫుడ్ అన్ని ఫుడ్ తింటాడు అన్ని తింటాడు కానీ కొంచం కొంచమే
ఓకే
ఎదైనా కొంచం ఎమన్నా మార్నింగ్ టిఫిన్ తింటాడంటే ఆ టిఫిన్ అసలు తినడు
ఓకే
ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ కొంచెం రైస్ ఈవినింగ్ స్నాక్స్ అంటే ఏదైనా ఫ్రూట్ ఫ్రూప్ట్స్ పెట్టినా తినడు ఇందాక వాటర్ మిల్లన్ కూడా కట్ చేసిస్తే తినలే అక్కడనే పెట్టేసిండు తినిపిస్తా అంటే వద్దు నేనే తింటా
ఊహూ
ఆహ నేనే తింటా అన్ని కట్ చేసి ఏదన్నా చిప్స్ తినమను చాక్లెట్స్ తినమను
అదే ఆ మావోడు ఫ్రూట్ తింటాడు మనం వద్దన్న సరె తింటడు వాడికి కట్ చేసి ఇస్తే చాలు మనం మంచిగ కూర్చొని కుర్చొని తింటాడు ఫుడ్ మాత్రం అసలు తిండు కారం అయితే ఇంక అసలకే తగలనీయ్యాడు
అవునండి మావాడు కూడా చాలా అసలు ఫుడ్ విషయంలో ఐతే చాలా కష్టమయితది వీళ్ళక్
ఉమ్ మస్తు కష్టం అయితది అసలు ఈ రోజు పప్పు పపే ఏసాను అది కూడా చాలా చప్పగా వేసా వాడి కోసం అనేసి కర్రీస్ లలో కారం చాలా తక్కువ వేస్తున్నా అయినా సరే మనం కర్రీ ఏదైనా కలుపుకొని వచ్చినాం అంటే వాడు డైరెక్ట్ గా చెప్పే ఆన్సర్ కారం అమ్మ నో అంటడు ఇగ
ఓకే ఓకే హ అ
కుక్క కీ ప్లేట్ లో ఒక స్పూన్ అంత పెరుగు పెట్టేసుకొని ఒక ముద్ద అది ఒక ముద్ద ఇది అట్ల తింటా
మరి మా మావాడు మావాడు అట్లా కాదు
ఆ
మనుకో అది కారం ఉందంటే కన్ఫామ్ గా మొత్తం వైట్ రైసే తింటా నేను నాకు వైట్ రైసే కావాలి
ఓకే
నాకు వైట్ రైసే తింటా నేను వైట్ రైసే తింటా అంటాడు
ఉమ్ ఆ వైట్ రైస్ తింటే ఏం లాభం ఉంటదండి ఏం ఉండదు ఏం పోషకాలు ఉండవు
అవును
ఉమ్ తిని కూడా వేస్ట్ అవి
అవును పోలియో డ్రాప్స్ వేయించరా అండి మీరు
ఆ ఎంచినమండి నిన్న
నిన్న ఏంచీరా నిన్ననే ఏయించకుండా ఏమన్నా మారం చేసిండా?
ఆహా లేదండి, వేయించు
మా వాడై మా వాడైతే చాలా ఏడ్చిండు అబ్బ ఏం ఏమి ఏస్తరో అని భయపడ్డటుండు. టు త్రీ టైమ్స్ ఏస్ చిండు చూపించినంగా చిన్న చె చెల్లి వాళ్ళు వేసుకుంటురు చూడు ఆ ఏసుకుంటుంది చూడు చిన్న పాప వేసుకుంటుంది చిన్న బేబీ ఏసుకు టుంది చూడు చూడొచ్చు నువ్వు బ్యాడ్ బాయ్ నిన్ను ఇక్కడనే వదిలేసిపోత అంటే
ఇద్దరు ముగ్గురు వేసుకున్నది కూడా చూసాక కూడా ఏడు
ఆ చూపిచ్చిన ఆ ఆయినా ఏడ్చిండు సరే నా ప నా మీద కూర్ ర్చో నేను ఏపిస్తా అంటే కూర్చుండు వేయించినాయన భయపడుతుండు ఏయించి కున్నాక ఎట్లుంది నాన్న స్వీట్ ఉందా హాట్ ఉందా ఎట్లుందా అంటే స్వీట్ ఉందమ్మా అన
ఆహా మావోడు చిన్నప్పుడైనా ఫస్ట్ టు వన్ ఇయర్ లోపు ఈ విటమిన్ డి డ్రాప్స్ అవి వేస్తాం కదా
ఆ ఆ అవును
మంచిగ ఏసుకునేటోడు అనమాట అవి డ్రాప్స్ అంటే వానికి బాగా అలవాటయి పోయింది సో ఇగ అనేసి హాస్ప్ పిటల్లో డ్రాప్ చేస్తారు నాన్న నానెంబడి వెళ్ళి వేయించుకొని రావాలి చూడు అని అంటే ఓకే అమ్మ అని మంచిగా రెడీ అయ్యి ఎళ్ళి ఏపిచ్చుకొని వచ్చిండు వాడు ఆ ఇంటికి వచ్చాక డ్రాప్స్ వేపించుకున్నావ నాన్న అంటే వేయించుకున్నా అని అన్నడు ఎట్ల ఏసిండ్రు అం టే నోరు ఓపెన్ చేసి చూపిస్తున్నాడు అన్నమాట ఇట్లేసారు అని
ఆహా ఓకే ఓకే ఉమ్, చేతికి ఇంక్ పెడతారంటగా ఆ మార్క్, ఆ మార్క్
ఉమ్ ఆ మార్కుని చూపించి
ఆ మావాడు కూడా సేమ్ అ మళ్ళీ ఇట్లనే పెట్కోని చూస్కోని చూస్కోంటి ఇంక పోయిందని అ మ ఆ మార్క్ పోయిందమ్మా మనం ఏమన్నా నెయిల్ పాలిష్ ష్ పెట్టుకుంటే కూడా అమ్మ నేల్పాలిష్ వెట్టావా అంటడు కాళ్ళకి చేతులకి
ఆ అడుగుతడు మావోడు కూడా అమ్మ పెట్టు పెట్టు అంటడు.
ఔనండి ఉమ్
ఇప్పుడు చిన్నగ ఉన్నప్పుడే అవన్నీ అడిగేది ఇంకొంచెం పెద్దగైతే వాళ్ళే టరు అమ్మ బాయ్స్ పెట్టుకోరు అని ఉమ్
ఉమ్ ఎంతాండి?
చెప్పాలండి వంట చేయాలా నైటుకి, ఉందా?
లేదండి ఏం చేసేదేం లేదు, ఉందండి.
ఉందాండీ
ఊ ఉందండి, ఈరోజు మండే గదా ఏం తినమండి మేము ఆ ఫాస్టింగ్ అండి
ఉమ్ అంటే ఎట్లుంటరండి ఫాస్టింగ్ మొత్తం డే అంతా తినక
అండి ఇదండి ఇగా రైస్ తినము ఏదన్నా చపాతి అట్లాంటివి తినేస్ తింటాం ఆహా లేదు ఓన్లీ ఆఫ్టర్నూన్ ఒక్కటే రైస్ తింటం మార్నింగ్ టిఫిన్ చేయ్ టా నైట్ ఏమన్నా చపాతి అట్లా తింటాం గాని రైస్ అస్సలు తినము అట్లా తినొచ్చు లేకపోతే ఒక కొంతమంది ఏందంటే అస్సలు తినకుట్ట వండేస్తారన్మాట మేమేమో అట్లగాదు మార్నింగ్ టిఫిన్ తింటాం ఆఫ్ టర్నూన్ ఒక్కప్ ఒకటేసారి రైస్ అన్మాట డే ల
ఓకే ఓకే నేన్కూడా గురువారము శనివారము టూ డేస్
టూ డేస్ ఉంటానండి ఫాస్టింగు మ్మ్ సేమ్ ఇలానే మార్నింగ్ టిఫిన్ చేస్తా ఆఫ్టర్నూన్ రైసు నైటిగ నైటు ఫ్రూట్స్ గాని ఏమన్న తింటామండి
మ్మ్ ఇంగదే రైసైతే తిన్ను
ఓకే ఓకే
మ్మ్ అదే కొందరదీ మరీ నిష్టగాని అస్సలేం తిన్రు గదా మ్మ్ అట్లేమన్నా ఉంటార ఏమని
లేదండి లేదు అట్లేం ఉండమండి
మ్మ్ హు ఈ శివరాత్రి తొలి ఏకాదశి ఒస్తై కదండి వాటిగ్గూడా ఉంటారా ఫాస్టింగ్
ఫాస్టింగ్ ఆరోజు మార్నింగ్దాంకా అసలు మమ్మీ పూజైన తర్వాతనే తినేస్తాం
ఓకే
ఆ రోజు మొత్తం ఒక టీ తోటె టీన్ ఫ్రూట్స్ కూడా తింటెం నేన్ తినను ఫ్రూట్స్ గూడ ఫ్రూట్స్ గూడ ఏం తినను
అహ నేను శివరాత్రికి ఉంటానండి సేమ్ అలానే ఓన్లీ ఫ్రూట్స్ అన్మాట
మ్మ్ తింటే తింట లేకపో లేకపోతేలేదు నేను చాలా తక్కువ తినడం ఫ్రూట్స్
మ్మ్ ఏదైన ఫ్రూట్స్ అట్
ఫ్రూట్స్ ఎక్కువ తింటా అండి ఇగా
మ్మ్ కొంతమంధైతే ఈవినింగ్ సిక్స్ తర్వాత అలా తింటారు
అవునం
మ్మ్ ఇంకొంతమయితే ఇంగ మొత్తానికి నెక్స్ట్ డే దేవుడు పూజ అయిపోయిన తర్వాత తింటారు
అవునవును బోద నేను నెక్స్ట్ స్నానం చేసి పూజయిన తర్వాతనే చాయ్ తాగినక్ తర్వాతనే ఫుడ్డు టిఫిన్ అన్న ఎస్తావని రైస్ డైరెక్ట్ తినండి మ్మ్ ఓకేనండి సరే సరే అండి సరే బాయండి